ఏం చేస్తున్నావ్
ఆ ఏం లేదు
తిన్నావా
తిన్న జస్ట్ ఇప్పుడే
ఇప్పుడేదిన్నావు మంచిగా ఇం పాడుకడావి ఇక
ఎక్కడా లెవెన్ టెన్ లెవెన్ అయితది పడుకునేసరికి
అప్పుడ్దాకా సెల్ చూసుకుంటు ఉంటావ్ ఇక ఇంటికా ఆల్డేసే కాబట్టి ఇగ
అంతే కదా
ఈ ఎగ్జామ్ అయిపోతే ల్యాప్ ల్యాప్టాప్ రాబ్ అయిందిక్క
అవునా
హ్మ్ లేక్పోతే
ల్యాప్టాప్ చూసుకుంటువు నువ్వు మీరు
దేంతో మరి ఇప్పుడు బోర్ కొడతాంది డా డాడ్ సేల్ డాడ్ సెల్ ఉంటే ప్రాజెక్ట్ చ పెట్టుకొని చూస్తాను ఇంకా అదే పని అయితాంది ఆ ప్రాజెక్ట్ పెట్ ఐపీఎల్ ట్వంటీ ఎయిత్ నుంచి స్టార్ట్ ఎక్సమ్ ఆ రోజే
ఆ రోజు రాసి వస్తావు కదా ఇగ
వస్తా
హ్మ్ జనవరి
ఏమో ఇంకా పన్నెండింటికాల అన్ని చూసుకొని ఇంగ ఒకన్నింటకాల బ ట్రైన్ ఏకలా ఇగ
హ్మ్ అంతే మరి
తిరుపతికి వచ్చినాం ఈసారి మే మనం పోయినప్పుడు
ఆ లాస్ట్ టైమ్ వెళ్ళాం కదా
లాస్ట్ టైం వెళ్ళావ్ గ
చూస్నా నేన్ కూడా
కేరళ ఎక్స్ప్రెస్ ఎక్కినవా
ఓ అమ్మా సుక్కాలు కనపడలేదా పోయేటప్పుడు పద్మలో
వావ్ గ్రేడ్ చుక్కల్
అసలు ఘోరమైనది పరిస్థితి
ఆ నిల్బడ్తామ్ ప్లేస్లేస్ స్లో కల్లా
నిలవడడానికి ప్లేస్ లేదు అసలు మనకి ఎప్పుడు వెళ్ళినా నడిచిన తర్వాత వస్తాయి నొప్పులు కాళ్ళ నొప్పులు
హ్మ్
ఏసారి ట్రావెల్ చేసినప్పుడే మొత్తం కాళ్ళనొప్పులు ఒల్ళ నొప్పులు అయిపోయినాయి ఆ నిలబడి నిలబడి
ఆ నిలబడి అసలు నేనైతే అసలుకి నా నిద్రొస్తాంది ఏడు పేరు దొరికితే అ పాడుతానున్నారు దారిలోనా ఎక్కడైనా పాడుతను ఉన్న
హ
హమ్
అసల్దిలవాడానికికప్ప ఆ
లమన్ ల్ న అ నాగ నిత్తాం చక్కా
ఏ వద్దు ఆ
తిరుపతి వచ్చిన కొళ్ళు జల్లు ఉన్న మళ్ళా నీరు వ తాంది
ఆ
తిరుపతిలో ఫుడ్ మస్తు ఉంటంది అక్క అసలుకి తిని అసలుకి గ్రేట్ అసలు మేన తిని తిని
అమ్మో ఆమె సంబార్ రైస్ కేేర్కా ఆ కడ్ రైస్ కు ఏరాక
ఆ ఫుడ్ గాదు
ఆ
ప్యాకెట్ ప్యాకెట్
ఏం ప్యాకెట్
బైరావా ఇది ఫుడ్ స్టాల్ల మస్తుంటది.
మస్త్ ఉంటదా
ఆ
ఘోరంగా ఉంటది.
అయి అది పప్పు అన్నం పప్పు అన్నం సాంబార్ అన్నం కాన్న ఇంకా మస్తు అంటే అసలు కాది అద పెద్ద పెద రిచ్ రిచ్ పోయి ఇప్పులు అస అసలు ఉంటే తంట్ర
అది ఆంధ్ర ఇది తెలంగాణ మన ఫుడ్కి వాళ్ళ ఫుడ్కి ఎక్కడ కలుస్తుంద రా
అ ఇది ఆ పప్ప అన్నవును పెరుగన్నా మూడు స్టేట్లోకి ఉండాలి తమిళనాడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ హ్ ఉంతారు అట్నే ఉంతారు ఇగా మనం కాళ్ళు కొనుక్కొచ్చుకోవాలి. ఇగా బయట టిఫిన్స్ సెంటర్ల
ఆ అయినా ఆ టిఫిన్స్ కూడా తినలేం. మనం ఘోరంగా ఉంటాయి. అక్కడ
హ్ మరి ఏం అన్ ఇసరీ ఏటు ప్లన్ ఎత్తళ్ళు
హ్ ఈ సారి ఎట్లేదు ఇగా
టూర్ లేదా ఈ సారి టుర్ లేదా
టూర్స్ ఏం లేవం లేవీగా ఈ సారి
మల్ల మనం తిరుపతి ట్రై చెయ్యలే
హ్ కాకపోతే తిరుపతిలో పైన పెడతారు. చూసినవ
ఆ
వెంగమాంబా సత్రం
ఎక్కడ స సత్రమా
వెంగమ్మమ్మ సత్రం లేదా టెంపుల్ పక్కన ఉంటది. చూసినవా
ఆహా ఓకే ఓకే ఓకే
హ్ అక్కడ బాగుంటది. ఫుడ్
ఆ ఆ ఫుడ్ అ పే ఆ కానీ ఒక సల్ల ఒకటి మం ఉండదు
హ్
కానీ ఫుడ్ అయితే ఏమైతే బాగనే ఉంటాయి. క్యాబేజ్ కూర ఇది గ గారె
అన్నీ పెడతారు ఏది తక్కువ గాకుండా
హ్ కొండు స్వీటన్నం
ఆ అవునవును అది మెయిన్ అసలు
హ్మ్ ఆ అది అది తిని అన్నం వదిలేస్తుంది సగం
హ్మ్
మనమయితే ఫస్ట్ పోంగనే ఎక్కడ ఎక్కడ స్వీట్ అన్నం ఎక్కువుందా ఎ ఎక్కడనే ఎక్కడ గేర పెద్ద ఉన్నాని చూసుకోవాలి.
అవునసలు మెయిన్ ఇంపార్టెంట్ అవి రెండే తింటాం గారె స్వీట్ అన్నం పక్కా తింటాం.
మరి ఎందుకంటే ఆ రెండే మనకు అలవాటైనయి.
హ్మ్
మిగతా ఏం తింటాం
అట్లా ఏదో అట్లా లైటప్ టచప్ ఇచ్చి వదిలేత్తం లైట్ లైట్గా
హ్మ్
అప్పుతక లడ్డు ఫేమస్ కదా మంచి
లడ్డు అసలు లడ్డు అసలు తీ తినని లడ్డే అది
ఇగా తిరుపతి అంటేనే అ లడ్డు ఫేమస్ అక్కడ మెయిన్ గా
తిరుపతి లడ్డు ఒక్కొక్కళ్ళకి ఫేవరెట్ అసల్కి మనకి స్వీట్ ఎట్లనో వాళ్ళకి లడ్డు అట్లా
ఉ అవును అవునూ నువ్వు శ్రీవారి పాదాలు ఆకర్షకంగా ఇవి చూసినావా
లే ఓ ఇయన్నీ పోదామ అంటే మా కాళ్ళ వత్తాన్నాయ్ మేము లేవం మీరు పోయిరార అంటాళ్ళు
ఆ
రెండు కిలోమీటర్లు నడవాలే మీరు నడుత్తరా మీరు మమ్మల్ని ఎత్కబోతరా అంటే ఆల్లు ఒప్పుకోలేదు
హ్మ్ జపాలి అయితే లాంగ్ నడవాలి కాకపోతే బావుంటది అక్కడ మస్తు పీస్ఫుల్గా ఉంటాది ఆ హనుమానే ఆ అడవి లోపల ఉంటది
ఊహూ
బావుంటది
పో అంటే ఎవ్వరు ఇనరు అసలు నెక్స్ట్ ఈసారైనా పోవాలి కాశీ కి ఎండాకాలం
హ్మ్ శ్రీకాళహస్తి పోయినవ నువ్వు మరి
పోయినా రెండు సార్లు పోయినా
బావుంటది కదా అక్కడ ఇంకా
హ్మ్ ఇక్కడే లడ్డు మనకి తిరుపతి లా ఎక్స్ట్రా లడ్డు అన్ని ఇత్తరు చూడు.
హ్మ్
అంటే మనం దర్శనం చేసుకునేటల లడ్డిత్తరు చూడు
అవునవును
ఆ బావుంటది చిన్న లడ్డు అయిన అది చిన్న చిన్న ఎ
అవునవును బాగుంటది అది కూడా
ఇది మాక్సిమం డైలీ కొన్ని కోట్ల మంది వస్తారట సీజన్ అయితే
అవును మరి ఇంక ఇప్పుడు హాలిడేస్ కదా ఇంకా ఇప్పుడు చాలా మంది ఉంట
చాలా మంది ఎండకాలం ఎండకాలం అయితే ఎండలు కో ఎంత వానలు కొట్టిన వస్తనే ఉంటరు
లీవ్స్ లేనప్పుడే వెళ్ళాలి అక్కడికి హాలిడేస్ అప్పుడ అయితే దర్శనం తొందరగా కాదు అసలు
పోతాం
రాష్ ఎక్కువ ఉంటారు
ఉ వల్కి గోరం అసలికి
నార్మల్గానే కొన్ని లక్షల మంది ఉంటారు
ఉహు
ఇంకా హాలిడేస్ అయితే ఇంకా ఎక్కువ ఉంటారు తమిళనాడు వాళ్ళు కాని
తమ్ ఆ తమిళనాడు బాల్ తమిళ్ బా తమిళోళ్ళు బా వస్తారు అసలుకి
అవును అసలు వాళ్ళు భలే మాట్లాడతారు ఒకసారి నన్ను వచ్చి దెంగూరి దేనికో రూట్ అడుగుతారు టీ షాప్ కనుకుంటా
తమిళనాడో తమిళనాడోళ్ళు ఒకసారి మా నేనును ఇంకా ఇంకొ ఆయనే
హు
మాకైతే మాకు లడ్డు కావాలన్నా పోయింది రెండు పులిహోర ప్యాకెట్లు మూడు లడ్డు ప్యాకెట్లు కొన్ని ఇచ్చి పట్టుకోచ్చింది
ఆా
మాకెందుకు రా మాకెందుకంటే వాళ్ళకి అర్థం కాట్లే తీసుకొని తీసుకోని వాళ్ వాళ్ళ లాంగ్వేజ్ చెప్తాన్డ్రు
ఫ్రీ గన
ఏ అంటంది తీగో ఏదో ఉ ఉ అంటంది
ఆహా అర్థం కాలే ఇంక వాళ్ళ లాంగ్వేజ్
తమి తమిళేం అర్ధమైతంది మనం తమిళోళ్ళమా
హు మనకు ఆంధ్ర వాళ్ళ తెలుగే సక్కగ అర్థం కాదు ఇంకా
ఆహా ఏయన్ చేతనావ్ అంటాడు డైరెట్
అసలు వాళ్ళు భలే మాట్లాడతారు నాకు నవ్వే వస్తుంది అసలు వాళ్ళు మాట్లాడితే
ఆ ఏందమ్మాయ్
అట్లా అనుకుంటా మాట్లాడతారు
ఘోరం అసలు వాళ్ళమా వాళ్ళ లాంగ్వేజ్ ఏందో మన లాంగ్వేజ్ ఏందో మనదఅయితే ప్యూర్
ఉ
వళ్లదేమో నేచురల్
మొత్తం నాచురల్ నాచురల్ ల మామూలు నాచురల్ కాదు
హు
వాళ్ళ ఫుడ్ లో బెల్లం వేస్తారంట అందుకే అంత డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది తెలుసా
ఆ ఆంధ్ర వచ్చినవ
ఆ
వి విజయవాడ బాపట్ల వచ్చినవా కవిత ప కవిత అత్తమ్మ ఇంటికి
రాలే రాలే నేను
మ్మ్ హ్మ్ అప్పుడైతే వాళ్ళు అయితే అది పెట్టింరు అది ఉంటే సేమియా తోటి ర రెడ్ సేమియాలే రెడ్ గా ఉన్నాయి ఇది అప్పడం అప్పడాల అయితే లెక్కలేనన్ని తిన్నాం.
ఆహ
పె కాదు మనం తీసుకొని పోయి తినొచ్చు
ఓ మనల్లనే కాబట్టే మన ఇష్టమాక్కడ
ఉహు మొత్తం సేమియా అయితే ఒక్కొక్కడు అయితే గ్లాసు లలో పెట్టుకొని పోతాండు మీమైతే ఏమి చేయాలె డైరెక్ట్ ఒక ప్లేట్ తీసుకున్నాం దాన్నిండా అది వేసుకున్నాం మేమే క్యాటరింగ్ చేసేంది మళ్ళా
ఆ
క్యాటరింగ్ చేస్తునమంటే మా ఇష్టంగా నేను సేమియాను ఇంక పట్టుకుంటే అది అప్పడలు పట్టుకున్నా
హు
ఒవర్